హలో వాయిస్ వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది
ఆ ఏం చేసున్నారు బాగున్నారా
ఆ బాగున్నాం మీరు బాగున్నారా
మ్మ్ సూపర్ ఉన్నామండి మీ దగ్గర ఎండ లెట్లు ఉన్నాయి ఇక్కడయితే ఎండ ఫుల్లుగ కొడుతుంది మీ దగ్గర
ఇక్కడ కూడా బాగుంది ఎండ
ఆ ఇక్కడ ఒక చెట్టు ఉంటే మా ఇంటి దగ్గర బయట కూర్చున్నాం నేను మా అక్క వాళ్ళు నానమ్మ అందరం మ్మ్ మ్ మీ దగ్గర ఉన్నాయా చెట్లు లాంటివి ఏమైనా వెచ్చుకున్నారా
ఆ ఉన్నాయ్
ప్లేస్ ఉందా మీకు
ఆ ఉంది
మ్మ్ హ్మ్ చెట్లు అంటే కూరగాయ లాంటివి పెడతారా లేదపోతే పెద్ద పెద్ద చెట్లు ఏమైనా పెట్టిల్లా
చిన్న చిన్నయే మల్లె చెట్లు అవి, అంత పెద్ద చెట్లు పెట్టుకోనికి ఉంది గాని, ఇంకా మా మరిది వాళ్ళు ఇల్లు కట్టు తిన్నాంక ఆడవెట్టేదా మనం
ఆహా ఇంకా పండగని హ్యాపీగా జరుపుకున్నారా అందరితో
ఆ బానే జరిగింది
మ్మ్ హ్మ్ యేమేం చేసిల్లేంది ఆ రోజు
మ్మ్ సేమ్యా చేసినాం, మళ్ళీ చానా సాయంత్రం బిర్యానీ చేసినాం.
అవునంట కదా బిర్యానీ చేస్తారంట నాకు నాకు తెలీదు మా తమ్ముడు వచ్చి చెప్తుండు నువ్వు బ బిర్యానీ అయితే సూపర్ ఉండే అక్క. అసలు నువ్వు వచ్చి ఉంటే బాగుండేది అని అరే మిస్ అయిన రా నేను.
ఆ బిర్యానీ ఇష్టం సాయంత్రం
ఉ అంటే ఆ అంటే నా ఫ్రెండ్ ఒక ఆమె చెప్పింది వాళ్ళు కూడా ఇట్లా ముస్లిమ్స్ ఆమ్ దాయ్ ఎం ఏంటంటే వాళ్ళు ఓన్లీ సేమ్యా నే ఇట్లా పిలిసి పెట్టిళ్లంటగానీ చికెన్ బిర్యానీ అయితే పెట్టలేదంట. ఎందుకు అని అడిగితే ఆ చికెన్ కి రేట్ ఎక్కువ ఉంది కదా అందుకోసం అని ఏం పంచట్లేము, మా ఇంట్లో వరకే తింటున్నామ అని చెప్తుండంట. అట్లా కూడు ఉంటదాదే ఇప్పుడు మరి ఎగ్స్ రేట్ అయితే తగ్గినయి కదా గోడుగుడ్ల రేట్ టుమచ్ చికెన్ కెందుకింత రేట్ ఉంది అన్ అని అట్లా ఆలోచిస్తే ఏమో అందుకే పెట్టట్లేమురా అని చెప్పింది ఆమె.
అవును విక్స్‌కి తగ్గింది కాని చికెన్ కి ఫోర్ హండ్రెడ్ అంట కేజీ.
ఆ మరి ఎందుకని ఇట్లా అందరికి పిలిసి పెట్టాలా, అది ఆ పద్ధతియా లేకపోతే మనమే కావాలని పెట్టుకుంటమా.
కావాలని ఏం కాదు కాని పెట్టుకోవచ్చు అది మన ఇస్ ష్టం అని అంటే ఫెస్టివల్ మాకు ఉండేది ఒక మూడు కదా ఆ మూడు ట్లా మళ ఇది మా పెద్ద పండుగ కదా.
హ్ రంజానే అన్నిట్లో పెద్దది అన్న టు అంటే ఆచారం కూడ ఉంటయి కదా ఇప్పుడు మా హిందువుల్లో ఇట్లా పద్ధతి అంటరు. కొంతమందికి పెట్టాలి దేవుడిది భోజనం
ఆ అలా ఏంలే అలా ఎంలేదు దేవుడి పోయా అంటే పొద్దున సేమియా మాత్రం పంచుకుంటాం లే అందరి దగ్గరా. మళ్ళీ అన్నం అనేది మన అంటే బయట వాళ్ళకి దానం చెస్తే మంచిదే లే. కాని బయటికి తీసుకుపోయి ఇప్పుడు మన ఇంట్లో పెడుతున్నాం కాబట్టి మన వాళ్ళు అనుకొని మనం తీసుకు
హుహ్
ఫ్రెండ్సు ఆ నేనే చేస్తా.
ఆ చెయొచ్చా అంటే పెళ్ళి అయిన తర్వాత నేర్చుకున్నారా, అంతకు ముందే నేర్చుకున్నారా.
పెళ్ళి అయిన తర్వాత మొన్న రీసెం ట్లా నేర్చుకున్నా. వన్ ఇయర్ అయితంది.
సే వాళ్ళు.
బిర్యానీ చేయకపోదులే గాని బగారా రైస్, కర్రీ వేరే వండేదాన్ని.
హుహ్ మొత్తానికి బిర్యానీ చేసిళ్ళంటరు.
ఒక త్రీ ఫోర్ టైమ్స్ చేసినము ఇప్పడికి.
హుహ్ అంటే ఫ్రెండ్స్ వాళ్ళ అందరినీ పిలుచుకున్నరా.
ఏం క్వారీ నుంచే వచ్చిర్రు.
హుహ్
ఆ వాళ్ళ చె మా పిల్లలు ఫ్రెండ్స్ పిలుచుకున్నాను.
హ్
అక్కకి అప్పుడు సోహెల్ బర్డె అప్పుడు బిర్యానీ చేసి, చెర్రీ బర్డె అప్పుడు బిర్యానీ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ని పిలిత్తె అక్క పిల్లలకి హోం వర్క్ లేదా అని చ్ అంటే అక్క బిర్యానీ ఎట్లైనా చేత్తన్నం కదా అన్నట్టు
మొత్తానికి బిర్యానీ నేర్చుకు పునరు పండగ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మాదే ఉందిగా మళ్ళ్ అ ఏమంటారు శ్రీరామనవమి హిందువుల పండగలకి అట్లా వెళ్తారా చూడడానికి కనీసం మీరు
ఆ చూడ్డానికి ఎళ్తాం
ఆ అంటే క్రిస్టియన్స్ అంటే రారు గదాబై ఇటికి మన హిందూ దేవుళ్ల పనులకి రారు కానీ ముస్లిమ్స్ కొందరు వస్ ఇస్తరు నమ్ముతరు కదా అట్లనే అడుగుతున్నా మీరు కూడా నమ్ము ఇతర లేదండి ఏ మీరు హిందువులు మీ దేవులు ఎ ఇక్కడికి రాము అని అట్లాంటియి ఏమైనా ఉన్నాయా
వస్తాను కానీ నేను ఇప్పుడు నా మ్యారేజ్ అయినా కాంచని రాట్లే నా పెళ్ళి నా పెళ్ళికాక ముందు చిన్నప్పుడు పోయేది మా ఫ్రెండ్స్ తో
అప్పుడు వెళ్ళలేదు గాని పెళ్లి తర్వాత ఇంకెప్పుడు వెళ్ళలేదు అంటారు ఎందుకని అట్లా అంటే ఇంట్లో వాళ్ళకి ఇష్ అత్తమ్మ ఉండాదా లేకపోతే మీకే ఇంట్రెస్ట్ లేక
ఇక నాకు కూడా ఇంట్రెస్ట్ లేదు ఇక్కడ నుంచిని ఇప్పుడు ఆర్స్ ఇక్కడ అంటే ఎవరు తెలవదు కదా ఎక్కువ ఇక్కడైతే మా ఫ్రెండ్స్ ఉంటరు కాబట్టి వెళ్ళేదాన్ని చిన్నప్పుడు
హ్మ్ అంటే ఈ ఊర్ళలో గుళ్ళుం ఉంటయి గదా దేవుడి గుళ్ళు
హ్మ్
ఆ అప్పుడప్పుడు అయినా కనీసం చూడండికిరారా మీ పిల్లల్ని ఆ పిల్లలు కూడా పోతా ఉంటారు క వాళ్ళ ఫ్రెండ్స్ టెంపులోకి గుళ్ళకి ఆహ
నేను వెళ్ళను నేను చిన్నప్పుడు వెళ్ళిన ఇప్పటి వరక అయితే చూడయ కస్త నాను అవి చిన్నప్పుడు
బాగుంటది గుళ్ళు మంచిగా కళ్యాణం చేస్తా ఉంటారు అంటే హిందువుల కళ్యాణం ఇట్లా జరుగుతుందో అట్లా మళ్ళీ సీతమ్మ వారికి రెం మూడు పుస్తలు అని అంట తెలుసా ఏమన్నా ఐడియా ఉందిా అట్లా హిందూ దేవుల గురించి అట్లా మూడు ఉంటాయంట తాళికి మూడు పుస్తేలు
బా అదే చిన్నప్పుడు బెల్లం పానకం బాగా తాగేది ఓ ఆడు ఆ అప్పుడు పోయిన మళ్ళీ ఇంతవరకు ఎల్లలే చూళ్ళే ఇక్కడ ఎట్లా జరుగుతుందో చూళ్ళే గుట్ట మీదకి
చూడొచ్చు మంచిగా వెళ్తే మంచి అది నైట్ చేస్తారు కొన్ని కళ్యాణాలు అంటే మీ సైడ్ ఎవరురారు కాబట్టి ఇంగ మీ
తారు ఇది సైడ్ మొత్తం ఉతారు నువు లో
ఆహా మరి మీరు ఎందుకు వెళ్ళారు
వాళు రాన అన్నారు నాకు మలయి పోగుది అంట
ఇకి రావడానికి ఎవరు లేరంటారా మిమ్మల్ని పిలవడానికి మొహమాటం అంటారు
ఆ ఆ ఇ వాళ్ళు వస్తారో రారో అండి వాళ్ళు ఇళ్ళు విళ్ళు
గాని రంజాన్ పండిగా మొన్న నైటి నిలవక వచ్చింది అన్నారు మళ్ళీ తర్వాత తెల్లారి అని అన్నారు
అంటే బీహార్ లో అక్కడ ఎస్తారు సౌదిలా ఒక రోజు ముందు చే
ఆహా రోజు ముందు మనకి ఏ ఒక రోజు వెనాక్యా ఇక్కడ
అది మన
ఆ అయితే హాలిడే ఈ రోజు ఇచ్చది కదా కానీ రేపు అంటున్నారు అని విన్నా ఒక మాట అంటే మాకైతే తెలీదు కదా రంజాన్ మీరు చేసుకుంటారు కాబట్టి మీకు తెలుస్తు
సౌదీలా అక్కడ ఒక రోజు ముందు ంటదే సౌదిల అయిపోయినంత తెల్లారి మన దగ్గర జరుగుతుంది అ
ఉహుమ్
ఉగాదికి మీరే ఏం చేసిలు
మేముొ మంచిగా మామిడాకులు కట్టినము తోరణాలు పువ్వులు కట్టినాము ఉగాది పచ్చడి చేసినాము పొద్దున్నే బ బచ్చాలు చేసింది మా మమ్మీ ఇంకా మా ఇంటికి తమ్ముడు మా అక్క వాళ్ళని రమ్మన్నం వాళ్ళు వచ్చిళు మా బావ వాళ్ళు వచ్చిళు అందరితో చుట్టాల అందరితో మంచి హంగామా మంచిగా వేసుకున్నాము ఆ రోజు మటన్ తెచ్చిళు మా డాడీ మమ్మీ కూడా
అంటే బచ్చాల అంటే ఇట్లా చపాతి లాగా చేస్త ర రౌండ్ గా చేసి ఉండలే
రౌండ్ చేసేది పూర్ తన్నాాలంటారు చపాతి లాగా చేసి దానిలో అది పెడతారు కదా బెల్లం పప్పు పెట్టి క్లోజ్ చేసి మళ్ళీ చేస్తారు కదా అట్లా అవి బచ్చాలు బాగున్నాయి అవి కాకపోతే కొన్ని తక్కువే చేసింది మమ్మీ ఎ మనందరం కుడ రం రండే నిన్నం అసలు సరిగిపోలేదు ఎటో ఇంకనే వేసే బాగుండు అనిపించింది అంత సూపర్ వేసిండు నెయ్యి తో కాగాల్చిందిగా అదే బగుంధి తింటా ఉంటే హా ఆ
నేను కూడా ఏస్తా
చేస్తారా మీరు కూడా నె కలుస్తారా ఎట్లా రౌండ్ గా వస్తారా లేదంటే టీ చపాతి లానే నా ఉమ్ బాగున్నాయి ఇట్లా అవేమో పూర్ణాల అంటారు కదా
అ ఎప్పుడుూ తెలియలే కాని చేయలేలే ని ఏంటే చూసిన ఇస్తే ఆ ఇ చూసిన తిన్న
ఆ ఉగాది స్పెషల్ అవ్వే గదా ఇంకా పంచామంగంని చెప్ప పిల్లు పాత గ్రామ పంచాయత్ దగ్గర గాని మా ఊర్లో నేనే వెళ్ళలేరు ఇంకా ఎవ అందరుూ బాయ్సే వయళు మీరు విన్నారా
ఉహుమ్ అప్పుడు మాది రంజాన్లుల కదా ఇగ ఏం చేయలేదు రోజలు ఉన్నాం ఇ మళ్ళీ అవి పొద్దున్నయిస్తతేనే బాగుండే సాయంత్రం వరకు బాగుండే వేడి వేడి
ఉమ్
అందుకనే ఇక చెయలే ఇసారి బచాల చెయాలే
మా పిన్ని ఏమో ఫోన్ చేసి కనుక్కుంటే ఎప్పుడు ఎప్పుడు చేసిందంటే సాయంత్రం చేసిందంటే పాపం మా చెల్లలే వాళ్ళ ఏమో అక్క వాళ్ళందరుూ వసుకున్నారు అని ఏడుస్తా ఉంటే అప్పుడు సాయంత్రం చేసింది
అవునా
ఆ మార్నింగ్ పొద్దున్న వేసుకుంటే మంచిగా ఉంటాయి కదా పండుగ వాతావరణం లాగా
అవును
హ్మ్
ఎందుకు లేదా మరి మీ పిన్ని
ఉందులే గానీ ఇ ఒక్కటే కదా అందుకే కొంచెం పని చేయడానికి ఇబ్బంది అయిందంట
ఉమ్
చెసింది ఇంక మా చెల్లి ఏమో వచ్చి అక్క వాళ్ళు తినడమే కంప్లీట్ అయింది నువ్వేమో ఇప్పుడు చేస్తును అని మా చెల్లి వాళ్ళు
మాటల్ బాగొతాయ్
ఆ ఇప్పుడూ ఇంగా ఒక పూట బళ్ళు స్టార్ట్ అయినాయి గదా ఇంగ డే అన్ ఆడుకోవడమే ఎండలోనే తిరుగుతున్నారు పాపం మొత్తం నల్లగా అయిపోయిళు
హండ్రెడ్ డేస్ వరకు పోతాలా
లేదు నేను ఎళ్ళలేదు అంటే అది కొంచెం తవ్వడం కదా డాడీ వాళ్ళు ఉంటే చేస్ అయితే బాగుంటది గర్ల్స్ లేడీస్ అయితే ఏం చేస్తర్ చేయలేరు కదా
మీ సైడ్ పోతలే
పోతున్నారు గానీ మేమే పోవట్లే ఏమో సరే మరి నా హలో హలో
ఆ
సరే అండి మరి మరి మళ్ళీ చేస్తా ఓకేనా
ఆ ఓకే
ఓకే బాయ్
బాయ్